హలో
హలో
ఆ ఎలా ఉన్నారు
బానే ఉ నాన మేలలా మ
బాగానే ఉన్నది ఏం చేస్తున్నారు టిఫిన్ చేసారా
మ చేసాం అండి మీరు
ఆ చేయ్ లేదండి చెయ్యాలి పిల్లల్ని పెట్టాను ఇంట్లో పని అయ్యింది
టిఫిన్ ఏం చేశారు
టిఫిన్ ఏం చేయలేదండి ఇవాళ మా మామయ్య గారి కి ఇడ్లీ పెట్టాము
ఊ
ఉం మామ్ మా ఆయనికి ఇం పెరుగన్నం ఏస్కోని తినెళ్ళారు మీరేం తిన్నారండి ఏం చేశారు
మేము ఇక్కడ పొంగల్ లాగ చేశారు
హూ పొద్దుపొద్దున్నే పొంగల్ ఏందండి
ఇక్కడ అవే పెడతార్
హు హ్మ్ బాగుండిద్దా పొంగలియే పొంగలి పెట్టారండి
ఇప్పుడు మేము బొంగలు చేసుకునేటడప్పుడు పంచదార లేకుండే ఎలా
పంచదార లేకుండా ఎలా చేస్తారండి పొంగలి
ఉప్మా లాగా
ఉహూ ఏం ఎస్తారు మరి దాంట్లో
ఏ పచ్చడి అట్టలు వేసుకునే ప చ్చడి
అహా ఉప్మా వండారా ఇప్పుడు పాయసం వండారా
పాయసం లాగేనే అవి కూడా కానీ దాంట్లో పంచదార ఏం లేకుండా
పాలు పోసి చేసారా
ఆ
ఉహూ అవునా ఏంటండి అటు విశేషాలు అలా ఉంటున్నాయి ఏంది రెసిపీస్
హ ఇటంత బాగుండవు
ఉ
ఇట్ సైడ్ బాగున్ ఏమో
ఇటు బాగానే ఉంటాయండి వాళ్ళకి అలవాటు అయిపో పోయిందేమో
దాంట్లో పచ్చడి వేసుకొని తినండివ పప్పు వేసుకొని తిన్నారు ఇ
ఆ లేకపోతే అటు అట్లు తినరేమో పునుగులు తునుగులు తింటారేమో
ఆ మీరెళ్ళారా ఇంటికి
ఆ హలో
ఇంటికి వె ఇంటికి వెళ్తానని చెప్పారు వెళ్ళారా
ఆ ఎళ్ళామండి హలో
పిల్లలు అందరు ఎవరు తీసుకెళ్లారు బండి మీద వెళ్ళారా,
లేదండి బస్సు కొచ్చిన నన్ను మా తమ్ముడు వదిలిపెట్టాడు,
అహ
మా తమ్ముడు అది పెడితే బస్సు,
బస్సు కెళ్ళారా,
ఆ
ఉ
బండి దిగంగానే ఎక్స్ప్రెస్ ఉంది. ఇంకా ఎక్స్ప్రెస్ కి వచ్చాను. కానీ ఈ మాయన వచ్చారు చింతరుపూడి దాకా ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలేదంట,
వాయిస్ కా అవునా
హలో
అ
విన పడుతుందా ఇప్పుడు, హలో
హలో
ఆ చెప్పండి
హలో
హలో వినపడుతుంది చెప్పండి,
వినిపిస్తుందా,
ఆ వినిపిస్తుంది చెప్పండి,
ఊ విన
ఆ
చక్రాలు అవన్నీ తీసుకెళ్లారా,
ఆ మామ్మ వండింది కదండి. తీసుకెళ్ళాను నిన్న చక్కలు చక్రాలు సున్నుండ కొన్ని తీసుకొని కొన్ని పెట్, తెచ్చాను మా నాన్న తింటాడు, హలో
హు
చక్రాలు చెక్కలు తీసుకొచ్చానండి కొన్ని సున్నుండ, లు మా అమ్మోళ్ళకి, కొన్ని పెట్టి నేను కొన్ని తెచ్చుకున్నాను మా నాన్న తింటారు లే పనికి వచ్చి, తర్వాతా అని, అంటే చక్రాలు తినకూడదంట మా నాన్న. అందుకని ఎక్కువ మాకె వేసింది. మా అమ్మ చక్రాలు కొన్ని రెండు రెండు,
వాయిస్ కట్ అవుతుంది మీరు ఎక్కడున్నారు
నేను బయట ఉన్నానండి హలో హలో
ఆ మీ వాయిస్ అపుడపు
హలో
కే స సెలవులు ఉన్నాయిగా ఎక్కడికైన ట్రిప్ కేళ్తున్నా
ఆ
స సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి గా ఎక్కడికైనా వెళ్తున్నారా ట్రిప్ కి
అంటే ఎల్ళొచ్చామండి ఇంకా పిల్లలకి స్కూల్లు కూడా తెరిసినారు కదా పది రోజుల్లో ఇంకా స్కూల్లు కూడా మొదలవుతాయి ఎల్లోచాం గేమ్ంతే ఎక్జిబిషన్ వస్తే ఎల్ తం లేకపోతే లే
ఎగ్జిబిషన్ ఎప్పుడొచ్చిది నెలకు ఒకసారి అయినా వచ్చిద్దిద
లేదండి కొన్ని నెలాలకి సంవత్సరానికి ఒకసారి అలా వచ్చింది ఎక్కువ బాగా వాళ్ళకి ఇదైతే వస్తానే ఉండిద్దీ వస్తారు ఈసారి ఏందో రాలా అంటే అ అంటే నాలుగు నెలల ఐదు ఐదు నెలల ఆరు నెలల క్రితం వచ్చింది అప్పుడు వెళ్ళొచ్చాం మేం అందరం మా ఫ్యామిలీ అ ఎల్లాం మా చెల్లి వచ్చింది
ఉహ్
మీరెళ్ళారండి ఎగ్జిబీషన్కెప్పుడైనా?
ఆ ఎల్లానండి ఎంట్రీ టికెట్ ఎంత అయింది దానికి
ఎంట్రీ టికెట్ యాభై యో ఇరవై యాబై అను కుంటా
ఉహా! మీరు ఏవేవి ఎక్కారు దాంట్లొ?
నా పడవలాగ ఉన్నిద్దండి. అదొ అద అదనూ అదొక్కటే ఎక్కానండి. ఆటో! మా పిల్లలై ఏ పడవ లాంటిది ఎక్కారూ? అహా! ఎక్కలా ఏడుస్తారని మేము ఎక్కాము ఎవరో! పట్టుకున్నాం మేము. మా అబ్బాయిని పట్టుకున్నా. రంగురాటము ఉన్న సారీ ఎగ్జామ్, అ మా పెద్దబ్బాయిని తీసుకొని ఆఁఆఁఅ! మళ్ళీ, ట్రైన్ ఎక్క్యం. ట్రైన్ లాగుంది. ఎక్సిిబిషన్ అది ఎక్క్యం. ఇంకఆన్. సెండి ఇంకా ఇక అక్కడ అప్పుడం తీసుకొని తినీ, ఇంకా అన్నం ఏడుథీస్కేలం వేంఖ
ఉహూ
ఎగ్జిబిషన్ లో చాల ఉంటాయి కదండి మీరేం తింటారు దాంట్లొ, ఏమైనా తిన్నారా? ఆలూ, స్ప్రింగ్ ఆలు, ఊ అంటారు అది రింగుల్ రింగుల్ గా ఆ అది తిన్నాను. అంటే, నేనప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళామండి అప్ ఇప్పుడూ అది తినిపిచ్చారు అది అప్పడం తినిపిచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు, ఐస్ క్రీమ్ ఉంటే, ఐస్ క్రీమ్ తినిపిచ్చారు. స్క్రిమ్ తిన్నాం అంతె మిల్క్శేక్ ఐస్క్రీమ్ అంట అది తిన్నాం
అక్కడ ఏమేముకొంటారు మీరు
ఆ అక్కడ దాంట్లో గాజులు ఆ గాజులు గాజులు కొనుక్కోలేదండి చెవిలోవి కొనుక్కున్నాను
ఉ
ఒకసారి గాజులు కూడా కొనుక్కున్నాం
ఉ
నేను మా చెల్లి ఎలీనం
ఉ ఉ
అంటే ఇంకా పిద్దలు ఏమైనా ఉం తే చిన్న చిన్న వస్తువులు ఏమైంటే తీసుకుంటాను అవసరమైనవి ఉంటే టేనే తీసుకుంటాను
ఊ బానే ఉంటాయి అక్కడ
ఊ అవును కానీ రేట్లు ఫిక్స్డ్ రేటు ఏ ఎంత రేట్ ఐ తే ఎంత రేట్ కిస్తాడు మరి అవి ఫ్యాషన్ ఏసుకోవడానికే పనికోస్తాయవి పెళ్ళిళప్పు మాములుగా రోజు ఆ అరికి బాగు ఇంతగా ఇది కాదు త డ్రెస్సుల మీద చాలా బాగుంది నిక్
అంటే రెండు మూడు సార్లు ఏసుకోవడానికి ఓ సారి
మ్మ్ ఆ అవును బాగానే ఉంటాయి చాలా వరకు పర్వాలా
మ్మ్ మీర అందరు కలిసి వెళ్తారా ఎగ్జిబిషను ఏం
ఏ పిల్లల్ని తీసుకొని మేమిద్దరం వెళ్తాం అంతే
మ్మ్ హ్మ్
మేమిద్దరం ఆ వెళ్ళాం అండి బీచ్ దగ్గరికి వెళ్ళాము బీచ్ లో కూడా బాగా ఎంజాయ్ చేశాం పార్కుకు గూడా ఎళ్ళాం ఆర్వో పక్కన ఇంకోటి ఉందండి అది ఏంటో నాక్ దాంట్లో ఇంకా దాని పక్కనది వెళ్ళలా మేము దానికి ఏందో అంటారు నాకు గుర్తు లేదు
నీ వయిస్ కొంచ్ కట్ అవుతాంది
హలో
హలో